ఆ ఆ స్రవంతి ఈయాల ఎంత మంది అయ్యారు
ఇయలా నలభై మూడు మంది అయ్యిండ్రు
నలభై మూడు తగ్గిరే ఇయ్యలా
వాళ్ళు వీళ్ళు పంతొమ్మిది మంది వచ్చి అక్క ఇంచర్లలోలు
ఆహా వీళ్ళ
ఇరవై
ఆహా ముప్పై తొమ్మిది మానోళ్ళ ముగ్గురేనా
నలుగురు
మనోళ్లు ఎవరెవరు ఆహా వీళ్ళు నలుగురు ఆ తిరుపతమ్మ పిన్ని శోభ అక్క అంతేలే
నలగు వచ్చరు
ఉహు సరే లే కొంచెం పూర్ణ అత్త ఉన్ను కొంచెం పద్మ పిన్నే తక్కువ వీళ్ళు బాగానే కొస్తారు మళ్ళీ
ఆ ఇ నేను అదే అందాం అనుకున్నా ఇగ అనలేదు ఎందుకు అనాలని
ఆ అంతే నేను చూసినా కదా మనకు గోసేది
బోరెంగ గూడ నింప లేదు అక్క వాళ్ళైతే ఏళ్తే ఏళ్తే
అంతే
అ మళ్ళీ తిరుపతిం పిన్ని మన అక్క మంచిగా గొస్తారు ఫాస్ట్ గా అదేం లేదు వీళ్ళిద్దరూ నింపుతారు గాని పూర్ణ ఆంటీ పద్మ పిన్ని ఊ పూర్ణ ఆంటీ మరి నిమ్మలం
ఏం మరి అట్లా మరి అంత ఎవరు ఎం అనిపియ్యదా ఆమె ఇంగ అంతే ఆమె పని అంత త
నా
ఇంగ రికామ్ లేకుండా పోయేది ఇంగ అటుతా చేస్తారు కథం ఇంగ అంతే
హు
నిన్నయితే ఘోర నాకు తెలుసా సరిగా నేను పద్మ పిన్న అంతే ఆమె అంతే ఇద్దరు అంతే నిన్న మనిషికి కనీసం ఐదు కిలోలు కూడా కొయాలే తేజకాయలు అయితే
ఎప్పుడు నిన్ననా
ఆ నిన్న గోసుడ అయితే
ఎందుకు మరి అట్లా మరి
ఏం చేస్తాం ఇంగ అట్లా కోసిరు వాళ్ళు నిన్న పొద్దున అయితే అంత ఘోరంగా కోసిరు పొద్దున ఆ పోయినప్పుడు పోయినప్పుడు వచ్చినప్పుడు సం చి హు కూసుంటారు కదా వచ్చి అన్నానీకొచ్చి వచ్చేవరకు కూడా ఒక్కటే సంచి కోసిరు వాళ్ళు మరీ అంత గోరంగా అక్క అన్నానికి పోయేటోలు మూడు నాలుగు సార్లు పోతంటే కాయలు మూడు మూడుసార్లు పో వస్తాండ్రు
అ
ఒక్క సంచి కోసిరు వాళ్ళు అయితే
మనోళ్ళని నిజంగా అనలేముఅక్క అసలు
అదే తిరుపతమ్ పిన్ని మస్తు గొసింది పద్మ పిన్ అంత్ తె గోసింది ఆమె అంతే గోసింది
ఆ
అట్లా కోసిండ్రు ఏమ్ అనేటటు లేదు
ఎవరైతేనేమ్ తిరుపతం పిన్ని మంచిగనే కొ
మస్తు గోత్తది రా ఆమ కాయల కడనా పని కాడ డోకా లేదామా. ఆమెకు మాట అంటే పడదు ఆమ అంతేగాని పని కాడా మాత్రం మస్తు పని చేేత్తది.
కాదు ఇంతముందు పద్మ పిన్ని బానే పనిచేసేది ఇప్పుడు అసలు చెత్తలేదు అసలు.
ఆమ హన్మకొండ పోయినకా నుంచి చేయలేకపోతాంది చతనై
ఇంతముందు బాగా చేసేది అసలు పని నాకు ఈ సంవత్సరం రాలా ఇయ్యాలనే ఫస్ట్ అసలు ఆమె రావడం కూడా.
చేయలేకపోతంది ఇప్పుడు
అదే నీడకు ఉండి ఉండి
అలవాటు తప్పిందిమో కలుపులైనా ఏ పనయినా ఇప్పుడు వెనకనే ఉంటంది చేయలేకపోతంది మనిషి.
ఆ ఎండకు చేయాలంటే ఇబ్బంది అవుతంది ఆమెకి.
ఇయలా బోటు మీద పద్మూలు ఎవరికి పోయిండ్రో మరి.
ఇన్ బోటిమిల పద్మ సంధ్య వదిన ఇద్దరు సంధ్య వదినకే పోయింది ఆమె ఒక్కతి.
ఆహా
అయితే నాకు ఫోన్ చేసింది రేపు వొత్తదిరా అని పద్మక్క నీకి అని. ఇ నమ్ తలకి మళ్ళీ నన్ను అడగవ్ సంచులు ఇడ బెట్టవ్ చిన్న సంచులేవ్ నన్ను తీడ్ తా ఉన్నాడు
లే మరిగా ఆమె కూడా అస్సలు కొయ్యదు ఇంకా ఆమె ఇంకా ఘోరం. పోనీ మనల్లోని అనలేం అదే అనలేక అదే వచ్చింది.
అనలేేం కదా నేను ఫోన్ చేసి చెప్పిన అక్క సంచుల అయితే లేవు అక్క వదినా చిన్నవి లేవు పెద్దవి లేవు వొ వద్దంటండు ఈయన అని చెప్పిన
ఆ
సరే రా వాళ్ళు రేపు సాగరికి పోతారట కదా
ఆ కోత్తా అన్నాడని అదే సోమవారం నుంచి మొదలు పెడతాడని అన్నారు.
రేపు సాగారికి పోతారంట్లే అందరు ఇంగా
ఆహా
పోనీలే
పోతే మేళ్లే వీళ్ళ తోటి మనకు డోక్ అక్కలేదు వీళ్ళు కోసే కాడైనా ఏదైన్నా ఉన్నా కొంచెం వెనుకముందా అనొచ్చు.
మనొల్ని అనలేమ్ అక్క ఒక్క మాట్
అసలు ఎమ్ అనలేము ఇట్లా కోసిండ్రు అట్లా కోసిండ్రు అని కూడా అనలేము.
అనలేము
వీళ్ళయితే ఏది లేదు మంచిగా అదే కదా మంచిగా అసలు అంతే మరిగా అసలు
ఉ కొయ్యకపోతే అంటాం కాని కోసినాకా అనలేము కదా. ఇంకా రేపు కూడా వొత్తరాంటక్క రానిలే ఇగా
అయితే మేళ్లే మనకు కూడా పని అయితది కాయ ఒక ముఖాన మంచిగా ఉంటది. ఇబ్బంది లేకుండా ఉంటారు ఆ అంతే మరి ఇగా అయితే మ్యా అయిపోయేదాకా రమ్మను ఏముంది వాళ్ళే వస్తారు ఈ సెను అంత అయిపోత్ త్తది అది ఇది ఎంత వాళ్ళు వీళ్ళతోటి అదే రమన్నా అందుకే ఆ పని అయిపోతది ఒకసారి కాయ్ రా చిపడిడట్టుగా ఉంటుంది మంచిగా ఉంటది
రోజు పది మంది ఇరవై మంది అయిన రోజు పోవాల్సిందే కదా అది తప్పదు కదా.
అంతే మరి ఇగ వాళ్ళతోట అయినా ఉండాలా వీళ్ళతోట అయినా ఉండాలా
అంతే అదే మంది పాపం నాలుగు రోజులు తిప్పు ఆ నాలుగు రోజులు తిప్పు
అంతే మరి ఇగా వాళ్ళకి కొంచెం మనం వెనక ముందు అయినా సంత సంచులు పోసుకోమంటే వాళ్ళే పోసుకుంటారు మనం ఒత్తుకు మంచి నీళ్ళు కు పోయినప్పుడు ఒత్తుకుంటే సరిపోతాది
ఆ
ఎవరి సంచి వాళ్ళకి ఇత్తాం కదా కొంచెం అటు ఇటు అయినప్పుడు పోసుకోమంటే పోసుకుంటారు
నేను సంచులు నేనే పోసుకుంటాన్న కాని కాదమది ఇయాల ఒక్క రోజు ఆ రజాతని కొద్దిసేపు మంచిలు లేవని ఒకసారి ఇట పోతేఇగ
అంతేలే
ఇంగా కొద్దిసేపు
ఆ అదే ఇత్తరులే అట్లేని లేదులే
మ్మ్
నవును కానీ మంచిగా నయమే లే మంచిగానే బాగానే చేత్తారు
అదే అంటాంది సంధ్య వదిన అంటాంది కదా
ఆ నీ అత్తకి నీకే తెలివి ఉంది ఇద్దరు ఒక బోరం ఇస్తానార బోరాలు నింపుతన రా అది బోర్ అని అంటే ఇది బాగానే ఉంది అందరు ఎప్పుడు ఇత్తనే ఉంటాది ఇయాలా ఏమన్నా కొత్తగా
అది ఏంది వదిన నువ్వు ఇయ్యలేదా అంటే నేను అట్లా ఏమి ఇయ్యలే
ఎప్పుడవి అప్పుడే అంటే వాళ్ళు కాయలు దాంట్లో ట్రాక్టర్ లో పడాలని వాళ్ళు పోసుకున్నారు మనకు అట్లా కాదు కదా మన దాన్నె కల్ళా అను అదే ఇగా నిను అయన్ని ఏమి అనలేదు గాని అది ఏంది వదిన నువ్వు ఇయ్యవ దేవుని కిట్లె కదా కొత్తగా ఏం లేదు అంతే మరి ఇయలా మన కొత్తగా ఇచ్చేది ఏముంది
మ్మ్ అంటాంది తెలివి ఎవరి సొత్తు మీ సొత్తే
మ్మ్ వాల్లకింగా అేపుకర్ మిదే ఇస్తున్నాం
మీరు ఏమి అనలేదులేగాని అంతే ఏమనలే అని మనకి ఎందుకు
అంతెనే పట్టు ఏందొ అను బయటి వాళ్ళు అనుకున్న దానికల్లా మనం పోతే మనం దట్టుకోలేం
మ్మ్ అయినా పద్మక్క ఒక్కతే ఏం చేసింది ఇయాల పోయి వాళ్ళకి ఆహ
గేడింగ్ జెత్తేనే అయిపోయిండచ్చు
రమణ పెద్దమ్మళ్లు ఎటుపోయిండిరొ అసలు ఇయాలా ఇంటి కానే ఉన్నారు కావచ్చు అక్కా
వాళ్ళ ఇంట్లొనే సినిమా అయితుంది ఎనిమిదికి అంతా రమ్మన్నారంట
ఆహా ఆ
పోయిందా తెలవదు పోందా తెలవదు
అవునా
ఆ
ఆహ
రమ్మని అయితే అన్నారని అంటాండె
అదేలే నాకు కూడా ఫోన్ చెయ్యలేదు లే అరే ఫోన్ చేత్తే రామ్మందుములే ఇప్పుడుచ్చేటోళ్ళు కదా
సిబ్బందికి మళ్ళీ ఎప్పుడన్నా అట్లనే అని
ఆ ఫోన్ చేత్తే అట్లానే రమ్మందువులే విళ్ళాని
ఇక అంతే మరి ఏం చెస్తా మరి తప్పదు ఇక ఇ ఎవళ ఒక రోజు కాయల కోసం చూసుకుంటే మళ్ళీ ఎప్పుడు వెళ్ళ చిన్న ఎళ్లకాలం వచ్చేదాయ
కాదా మరి ఏ
లేదు మరి అవ్వల్లే నాకు కూడా ఇంకా అ పోతారు కావచ్చలే ఎరికొ ఒకరికి లేకపోతే అడిగేరు కావచ్చలే అనుకున్నా న కూడా తెలిగా
అడగలేదు నన్ను కూడా ఫోన్ చేయలేదుండి నాకు కూడా వాళ్ళు
అదే
హ
మరి ఆమెకు అయిపోయిందో మరి ఆమెది అయిపోయిందో బస్సు అమ్మది మిని మీకు వత్తలేరా
ఏది అలాచ్చింది అక్క శుబ్బం పిన్నొక్కదైతే వచ్చింది
అంతేనా
నేనైతే ఒక్కతే వచ్చింది కావచ్చ అనుకున్నా మళ్ళీ ఇంటికి పోటప్పుడు అంత అవుపర్లేదు ఉందా లేద మ నాకు మరి ఈ ఒక్కతో ఉ మొత్తానికికైతే
అంతేనా
నిన్నొచ్చిండ్రు నిన్న మరి వీళ్ళుచ్చిండ్ర ఎవరు నిన్నయితున్నారు నలుగురు ఐదుగురు
ఆ అయిన నీకేంటి రా ఇప్పుడు అయిపోయింది అంతా మరి వాళ్ళది ఇప్పుడు బస్తాలు మోసుకున్నారా మరి మీది
ఇంకో మోయలేదు నిన్నటి అన్ని మోసినాం అయిపోయింది యారు మరి మనిషిని తీసుకోం పో అన్నా నాకు కూడా చాత కాట్లేదు ఎవరు తీసుకపో బోరాలు వత్తుతారు ప పొద్దున్న వాళ్ళు వచ్చినప్పుడు మొయ్యాలంటే వీలు పడతలేదక్క
వీళ్ళ పడాల అంటే ఇవాళ పొద్దున్నే మూసిండ ఇంకా అన్ని
ఆహా నిన్న అన్ని మోసినాం ఒక ఐదు బోరాలే ఉంటే
ఆహా
రేపు ఈయన్ని అంటే ఎడ మొత్తం
అదే వాళ్ళు వచ్చడు పొద్దుగాలనే వస్తారుయా మనం మనం పోయింది అప్పుడేనాయా
ఆ
ఇక మనం అవి కార్ చేసరికి సరిపోతుంది మళ్ళీ ఇంకా అంతలోకి బస్తాల నిండితే ఇట్నించాట అట్లాంటి ఇబ్బంది కదు
అదే అందుకనే ఇప్పుడు పోమన్న ఒక మనిషిని ఎవనన్న తీసుకొని అయితే ఏ మనిషి తీసుకపోయి మోసుకని రా అన్న మరి ఇటు పోయిండ పోతా అన్నాడు మరి
అదేలే నాలుగు రోజులలో వెళ్తారా నాలుగైదు రోజులలో మును
ఆ రెండు రోజులు కదా అక్క ఎల్లుండి వరకు అతేేను అనుకుంటాను మరి చూడాలి ఎల్లుండి అవుతుందా అవతల ఎల్లుండి అవుతుందో ఇక
ఆహా అదే అదేలేే
అందరు పట్టింది కాగాని పైన కొంతమందికి కొన్నిసార్లనే వస్తాయిక్క పైనుంచి ఎందుకంటే మ కింది నుంచి త్రీ ఫోర్ వన్ ఉంది మళ్ళడ
ఆహా
సగంది త్రీ ఫోర్ వన్ కిందికి వచ్చింది అన్నట్టు ఎట్ల అయితదొ రేపు ఎల్లుండి అయితే నమ్మకం అక్క అందరికి
రేపెళ్ళుండి అయితే
ఆ ఇంకా ఒకటాలలుండి తెలియదు నాకు లెక్క ఎంత మంది పట్టేది ఆ రోజు
అంతేలే ఇంక త్రీ ఫోర్ వన్లు ఏం లేవు కాయలు
మొన్నయ కోసింది ఏదనా ఉంటే ఇంకా నాలుగు రోజులు ఇప్పుడుకి పోయ్యా ఇంకేమి
అదే లే ఇగ
అప్పుడు అప్పడుకేంగా
ఆ షే లోనే ఉన్నాను్రా ఆహా ఇంటి దగ్గర లేను ఇంటి దగ్గర ఇ సిగ్నల్ ఇంత గనంగా గొత్తదా
అవునా చేనికంట మంచి సిగ్నల్ వచ్చిందట్టుందక్క
బాగొత్తది చేనకాన్ని అందుకే ఇక్కడి నుండే చేస్తాను
మంచిు కూర్ంది అదే పంచాయ సుప్రంగా
అదే ఇప్పుడే పూర్ణిమలు చేసినా ఉషాకి చేసినా లతకు చేస్తతే కలవలేదు లతకు ఏందో పోయిందని మళ్ళీ లత అటు పోయిందంట
ఇగో లత అయిపోయింది ఉషతో మాట్లాడు పూర్ణిమతో మాట్లాడు గాని ఇప్పుడు వద్దులే వాళ ఆయన ఉన్నాడు
ఆహా
అవు
అ అదేలేగా అదే అదే సరే మరి అయితే
సారే అక్క
క